టని హలో హలో
హలో హాయ్ అండి బాగున్నారు
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నండి
ఏం లేదండి ఇప్పుడే చానా పని ఉంటే పని చేసుకుంటున్నా
అవునా
ఉమ్ మీరేం చేస్తున్నారండి
ఖళీ అండి అలా కూర్చున్నాను ఉమ్ తినండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి
రోజు మాది పప్పు కరీ అండి మీది
నాదిచ్చేసి ఇవాళ చికెన్ కర్రీ చెయ్యాలి హలో హలో
హలో హలో వినిపిస్తుందా
చేస్తున్నాను
ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నారు మరి ఈ రోజు
నేనా చికెన్ కర్రీ అండి చికెన్ విత్ బాగారా రైస్
మీకు వచ్చా వండడం చికెన్ అండ్ బాగారా వండడం మీకు వచ్చా అండి చికెన్ అండ్ బాగారా వండడం మీకు వచ్చా
ఎంతంట
చికెన్ చికెనున్ను బగార వండడం వచ్చా మీకు
రాదండి యూట్యూబ్ లో చసుకుంటే చేయాల మీకొచ్చా
నాకు బ లైక్ చికెన్ వండడం వచ్చ కాని బగారా వండడం రాదండి ఆ రైస్ కి ఎంత పర్ఫెక్ట్ క్వాంటిటీ వాటర్ పోస్తారో తెలియదు నాకు ఈ మధ్య ఏమైనా ట్రిప్స్కిిళ్ళారా
ఏటు పోలే కాలిగేనా
ఏంటండి
ఎటు వెళ్ళలేదండి కాలిగనే ఇంట్లో ఉన్నాము మీరెటైనా ఎళ్లారా హలో
హలో
ఉం చెప్పం
అ జూన్ జులై లో వెళ్దామనిే ప్లాన్ చేసాము మా రీసెంట్ గా మా పిన్ని వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది టూ మంత్స్ అయితుంది ఊటీ కట్ ఎళ్దాంమని మా బాబాయ్ వాళ్ళు అన్నారు
ఔనా
వెళ్ళాలి నువ్ షాపింగ్ చేస్తారా ఈ మధ్య
లేేదండి ఎం చేయలే ఏమన్న
ఇంకేంటండి విశేషా ఏమన్న మూవీస్ చూసర ఈ మధ్య
కరువ్ పన విజట్స్న
అవునా దేని గురించండి మూవీ
చేసి లాస్ ఇస్ట్ మనకెం లాస్ ఇస్ట్
అవునా ఆ మూవీలో బీజిఎమ్స్ బాగా ఉన్నాయన్నారు విన్నాను సాంగ్స్ బాగున్నాయా
సండే తేత్తాడో లేదో పర్ ప్లానింగ్ సూర్య యాక్టర్ బాగుంటాడు
అవును
ఉ
నీకు ఏ సీరియల్ అంటే చాలా బాగా ఇష్టం అండి
షాపింగ్ ఏంకాలే
ఏంటండి
ఏదో అడిగారు
మీకు ఏ సీజన్ అంటే బాగిష్టం చాలా
సెల్సు
రైనీ సీసన్ జనా వింటర్ స్ప్రింగ్ సమ్మర్
స్ప్రింగ్ అంటే ఇష్టం
ఎందుకండి స్ప్రింగ్ అంటే ఇష్టం
మలి వానగండో మలియాగ
ఉ ఎదన్నా లైక్ ఆ సీజన్ లో మీకు ఎటన ట్రిప్స్ ఎల్లాలి కనిపిస్తుందా
హ ట్రిప్స్ చేయడానికి బాగుంది వైట్ రైట్స్ బాగు
ఉహు నాకు కూడా స్ప్రింగ్ అంటేనే ఇష్టమండి
ఐయ్
ఉంటూదీ ప్లస్ ట్రిప్స్ కీ వెళ్ళినా కూడా అంత లైక్ స్టే లైక్ అంత టైర్డ్గాము కొంచెం యాక్టివ్ గానే ఉంటాం
ఉ అదేతేనే బాగుంటుంది
పర్చేస్ చేస్తారు కాస్ట్ చాలా బాగుందంట కదా
గిఫ్ట్ వచ్చిందండి
ఉ
ఏంటదిమీద
అర్ధం కాలేదు
మొన్న ఫ్రెండ్స్ నా బర్త్డే కి గిఫ్ట్ ఇస్తుందిండి
అవునా ఎట్లాంటి ఏం గీప్స్ ఇచ్చారండి
ఈమధ్య జీవ అనుష్క శర్మాదీ ఓకటి వెబ్సైడ్ నడుస్తు
కాస్ట్ కూడా ఇప్పుడు చాలా పెరిగిందంట కదా
ఆ కొద్దిగా కాస్ట్ పెరిగింది
గోల్డ్ కంటే సిల్వర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు
గోల్డ్ కన్నా సిల్వర్
ఆహా అంటే వచ్చేదా అ అప్కమింగ్ డేస్ లో లైక్ గోల్డ్ అంటే సిల్వర్ కాస్ట్ ఎక్కువ అ పెరుగుది అన్ని అన్నారు
రావచ్చు అబ పోచ్చ చెప్పం
మీకు ఎక్కువ లైక్ ఏ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి
అ మటన్ విప్ప మీకు ఇలాంట
మికు ఈ మధ్య ఏమన కొత్తగా ఫుడ్ రెసిపీస్ ట్రై చేశారా
డ్రెస్ పీస్ అంటే ఏం ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేస్తున్నా కొత్తగాను లాస్ట్ వన్ వీక్ నుంచి ఏం చేయలేదు ఉ
ఓకే అండి